హలో
ఏంటిడి
అాయడి బాగున్నారాండి
బాగున్నామండి మీరు బాగున్నారా
బాన్నామండి
ఆహా
ఇంకా ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఈరోజు మార్నింగే టెంపుల్కి వెళ్ళిచ్చామండి
అవునండి ఆ ఏం ఏం టెంపుల్ అండి చాలా ఫేమస్ అండి
ఫేమసే అండి అమ్మవారి టెంపుల్ ఉంది
ఆ
బాగుంటందా నన్ దండి అందరు బాగు సరి ఇక్కడ అచ్చ బస్ అసలు కూడా చేపిస్తారండి
ఓకే ఓకే మా దగ్గర కూడా ఒక రెండు టెం తాము
ఓకే
చీరబెట్టిరి ఆమ టెంపుల్ కి వెళ్ళి చానా చానా బా జరిగిందది కూడా బబరి అక్షరాభ్యాసము చాలా బాగా జరిగింది మా దగ్గర కూడా ఆ రెండు టెంపుల్స్ ఉన్నాయండి చాలా ఫేమస్ ఏది కుంటలు జరుగుతుందండి చాలా వరకు అందరూ అంత నమ్మకం ఉంటది ఆ టెంపుల్స్ లో వెళ్ళి ఆ వినాయకుండి టెంపుల్ ఉ ది గణేష్ టెంపుల్
అవునా అండి ఓకే
ప కొని వస్తే కంపల్సరీ నెరువేరుతది అండి అయితే ఏం చేస్తారంటే వెళ్ళి మొక్కుకొని ఆ కొంత మంది మొక్కు నెరవేరిన తర్వాత నూట ఎనిమిది ప్రదక్షణాలు చేస్తారండి ఒకు నెరవేరిన తర్వాత ఆ నెరవేరిన తర్వాత ప్రదక్షణలు చేసి వస్తారు మొక్కు నీ అంటే నెరవేరు నెరవేరాలని కూడా నూట చేస్తా ఉంటారు చేస్తా ఉంటారు నెక్స్ట్ ముడుపులు కడతారు ాచ్చ చ ఉంటుయి ఆ లో పల గుడి లోపాల ఆ చెట్టు కి మొత్తం ఉడుపులు మొత్తం ఇట్లా గోడలు గోడ కడితే ఎలా ఉంట అలా అయిపోయినాయంండి ఆ ముడుపుల తోటి
ఓకే అంతమంది మొక్కులు మొక్కలు మొక్కారేమో
ఆ అంత మంది ముడుపులు అట్లా అంత నమ్మకం ఉంటుంది అన్నట్టు ఆ గుడికి అంటే పురాతనమైన గుడి అన్నట్టు త ఆ దాని వల్ల చాలా బాగుంటది ఇంకో టెంపుల్ కూడా ఉంటది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అది కూడా చాలా ఫేమస్ అండి అది ఎక్కడ అంటే ఊరికి దూరంగా పొలాల మధ్యలో చాలా మధ్యలో ప్రశాంతంగా ఉంటాది అండి ఆ గుడి వెళ్ళినప్పుడు కూడా అలా ప్రశాంతంగా అనిపిస్తుంది
టెంపుల్ క వెళ్తేనే ప్రశాంతత ఉంటదండి అట్లా అంటే ఇంకా టెంపులే ప్రశాంతంగా ఉంటే ఇంకా ప్రశాంతంగా ఉంటంది
మీరు బాగా చేస్తారా అండి పూజలు
ఆ బాగా అంటే మళీ బాగా ఏం కాదండి మామూలుగా అసలు చేయలేనని కాదు బాగా చేస్తానని కాదు మీడియం అన్నట్టుగా మీడియం కొంతమంది ఏంటంటే అ ఇష్టంగా అట్లా బాగాట్లా పర్టికలర్ ఇట్లా ఉంటారు కదా మరీ అంత కాకుండా ఓకే
అదే అదే మధ్యగా మధ్యగా చేస్త సరేమ ఇటు చేయకుండా కాకుండా ఇటు పూర్తిగా చేస్తున్నాను కాకుండా
నేను చేస్తానండి నేను మరిట్లా కష్టపడిట్లా అన్న నాకు సర ఆ ఉపవాసాలు ఏమి ఉండను గాని నాన్ వెజ్ తినకుండా ఒక టూ డేస్ ఉంటానండి అంటే మామూలుగా శుక్రవారం ఆదివారం అట్లా తిననండి నేను
ఆహా అవునండి
మ్మ్ మీరండి మీరు ఉంటారా
ఎంటానండి ఉపవాసము గురువారము శనివారము ఉపవాసం మ్మ్ ఉంటా అండి
అంటే ప్రతి గురువారం ప్రతి శనివారం అసలే తినకుండా ఉంటారాండి
అస్సలే అంని కాదు ఒక పూట తింటానండి మధ్యాహ్నం అన్నం తింటానండి ఇగ మధ్యలో ఇంక ఏదైనా ఫ్రూట్స్ తింటా లేదంటే టిఫిన్ మరి ఏమన్నా ఇబ్బందిగా ఉంటే టిఫిన్ తింటా లేదు అంటే పండ్లు తింటా అండి
ఇది నైట్ టైమ్ లో డిన్నర్ తినకుండా చపాతి అట్లా తినచ్చా అండి లేకపోతే ఓన్లీ ఫ్రూట్స్ అట్లా తినా
ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళదండి కొందర ఏమో టిఫిన్స్ తింటారండి చపాతి దోశలు అట్లా టిఫిన్స్ అన్ని రకాల టిఫిన్స్ రైస్ కాకుండా ఆ మార్నింగ్ టిఫిన్ చేస్తానండి ఆ మార్నింగ్ టిఫిన్ చేస్తాను మధ్యాహ్నం రైస్ తింటాను నైట్ రైస్ తినను టిఫిన్ కూడా చాలా తక్కువ అండి ఫ్రూట్స్ ఏ తింటాయి ఎక్కువ శాతం అయి తే
అట్లా టూ డేస ఆ వారంలో రెండు రోజులు
రెండు రోజులు గురువారము శనివారము ఇక నాన్ వెజ్ ఏేమో సోమవారము గురువారము శనివారం తిననండి
మీరు ఎప్పుడు తింటాంది మొత్తం మూడు రోజులు తినాను అంటున్నారు
నాలుగు రోజులు తింటా కదండి మూడు రోజులే తినండి నాలుగు రోజులు తింటాం
తీసుకోవాలండి
మ్మ్ అవునండి
ఉమ్ ఎగ్స్ తింటారా అండి?
ఆ తింటామండి.
ఊ హు హు
ఇంకా అండి? ఈ మధ్య ఏమన్న టెంపుల్స్ కి వెళ్ళొచ్చారా?
ఆ వెళ్ళొచ్చినండి. ఈ మధ్యలో మా ది పెళ్లిి రోజు ఉండేనండి, దానికి గుడికి యేళ్ళేసి వచ్చాము. ఆ చెప్పాన్ గదా అదే ఫేమస్. టెంపుల్ అని ఇందాక చెప్పనుగా, ఆ టెంపుల్ కే. ఆ ప్రతి అంటే పెళ్లిి రోజు గాని ర్త్ డేడ్లు గానీ ఏది ఉన్నా ఆ టెంపుల్ ఏళ్లేసోస్తామండి. తప్పనిసరిగా, ఉమ్ మాకే కదా. దర్శనం జేసుకొని వస్తూ ఉంటామ్, కొంతమంది అన్నదానం గుడా అక్కడే పెట్టిస్తా అంటరు రె డైలీ. అలా వెళ్ళినప్పుడు అట్లన్ అన్నదానం గూడ అన్న ప్రసాదం గూడ తీసుకుంటూ ఉంటాం.
ఉమ్ హుమ్, మంచిదండి అట్లా అన్న ప్ర్రసాదం అప్పుడు తినాలి. తింటేనే నె మంచిది అంటరు, ఉమ్ దేవుని దగ్గర గదా.
అవునవున్ ఈ మధ్యలో మా ఫ్రెండ్ డు గుడా మా దగ్గరకు వచ్చిందండి. ఒకామె, ఆ తను తన కోరి ఇట్ల గుడా అప్ అప్పుడు మా దగ్గరకు వచ్చినప్పుడు మొక్కుకుందండి తను. మొక్కుకున్నందుకు అదీ నెరవేరిందన్
సరే, ఓకే నూట ఎనిమిది ప్రదక్షిలు చేసా అండీ? ఓకే. ఉమ్, మన్ చేయగండి. అందరికి మంచే జరగాలి కదా.
ఇంక మీరు పూజలు బాగా చేస్తారా అండీ?
నేనా అండి నే నేన్ కూడ మీలాగే అండి.
ఓకే అండి.
ఇంకా ప్రసాదాలు బాగా జేస్తారా మీరు? ప్రసాదాల్ బాగా చేస్తారా అండి అంటున్నా నైవేద్యాలు బాగా పెడతారా
ఆ తక్కువే అండి అంతే బాగా ఏం రావు ఆ రెస్ట్ మామూలెత్ పులిహోర అట్లా సేమియా కొంచెం కొన్ని కొన్ని బేసిక్కె ఏ వచ్చండి
ఉమ్ హూ
ఎక్కువేం రావండి
ఉ పెట్టుకుంటారా ఇంట్లో
ఆహా లేదండి జస్ట్ వినయాక్ చవితి రోజు ఆ ఒక్క రోజు మార్నింగ్ ఆ రోజు పూజ చేసుకుంటాము ఇంట్లో ఆ దేవుడికి వినాయాక్ కునికి ఇష్టమైన ఉండ్రాళ్ళు ఆ నెక్స్ట్ పారతాలలు ఇట్లా కొన్ని కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదండి అవి ఇంట్లో ప్రిపేర్ చేసుకొని దేవుడి దగ్గర దగ్గర పెట్టుకొని తినేస్తాం అంతే తప్ప విగ్రహాన్ని ఎమ్ పెట్టుకోమండి దగ్గరలో ఉన్న ఆ వందే ప్రతి వాడ వాడ కు వినాయకుడిని పెడుతతు ఉంటారు కదా అక్కడికి నీ అలా పాతిసుక్ ఆడికెళ్ళి దండం పెట్టుకొని వస్తూ ఉంటాం అంతె
అవన్ ఆడ్
ఉమ్మ్ అంతే
ఉమ్
అంటే మా ఊర్లో మా మమ్మీ వాళ్ళు అ ఎవరు ఏం పెట్టుకోలేదండి అట్లా మాకు కూడా చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు లేదండి అందుకే మేమేం పెట్టుకోమ్
అవునా అండి ఆ ఇప్పుడు అలవాటు ఉన్నా లేకున్నా ఆ పెట్టుకుంట్ టానండి అలవాటు ఉన్నా లేకున్నా
అయితే కొంచెం చాలా పెట్టుకుంటున్నారు పెద్ ఇంత పాంట కొంచెం ప్రాసెస్ ఉంటంది కదాండి ఇకా పిల్లలతో కొంచెం ఇబ్బంది అండి అందుకే
అవునా అండి నేను కూడా ఫస్ట్ నుంచి ఏం పెట్ కోట్లేదండి ఈ
హూ
మిస్ అవుతోంది అనుకొండి ఒక త్రీ ఇయర్ కంటిన్యూస్ గా పెట్టుకున్నాము తర్వాత మధ్యలో బాబు పుట్టాడు తర్వాత మళ్ళా లాస్ట్ ఇయర్ పెట్టుకున్నాము
మళ్ళీ నాకు ఆ ప్రాసెస్ ఆ పనులు కూడా సరిగ్గా తెలివవండి అడి అంటే ఏం చేయాలి అనేది కూడా సరిగ్గా తెలియదు అయ్య అందుకాని మల్ల ఎందు ప లేని
ఈ మధ్యలో అన్ని ఆ ప్రాసెస్ అదంతా మొత్తం మొత్తం ఆన్లైన్ లో ఉంటున్నాయి మన మేం పడాల్సిన అవసరం లేదు పాంతులే రావాలి అన్నది కూడా లేదు
అవునవును మనం టీవీలో అట్లా పెట్టేసుకొని ఆన్ చేసుకోనీ- -
నేను అలాగే తీసుకుంటానండి ఒక వీడియో ఉంటుంది ఆ వీడియో సేవ్ చేసిసుకున్నాను ఆ వీడియో పెట్టే తీసుకొని
ఎన్ని డేస్ ఉంచుతారండి విగ్రహాన్ని
మేమేమ నార్మల్గా అయితే త్రీ డేస్ ఉంచుతాను మొన్న లాస్ట్ చిన్నోడు ఉన్నాడు కదా బాబు ఉన్నాడు నా బాబా మా ఆటికి పోతున్నాడు అనేసి ఒక వన్ డే ఉంచుకున్నామ అండి అంతే ఇంట్లో
అంటే ఇప్పుడు వినయ చవితి రోజు తెచ్చు కోని పెట్టుకొని అదే రోజ నైట్ నిమర్జనం ఆహ్ నెక్స్ నెక్స్ట్ డే మార్నింగ్
ఆహా నైక్స్ట్ నెక్స్ట్ డే ఈవినింగ్ నిమర్జనం చేసామండి వండే పూర్తిగా మని ఇన్ ఇంట్లో ఉన్నట్టు ఒక పగలు ఒక రాత్రి మన ఇంట్లో ఉన్నట్టు ఉంచుకొని
ఆ
ఆ మరుసటి రోజు నిమర్జనం చె అండి పిల్లలుగాండి మాటికి పోయి దేవుని గడపని స్తున్నాడు దేవుని దగ్గర ఉన్నాని తీ తు ఉన్నాడనిస్ ఇగ యాక్టుల్ల్య్ త్రి మూడు రోజులు ఉంచుకుందామని అనుకున్నాము కానీ ఇంకా పట్టడం అవ్వక వన్ డేకి నిమర్జనం చేసేసి వచ్చాము
అవునండి హ్మ్ మంచిగా అనిపిస్తుంది అవునండి మంచిగా భార్యభర్త ఇద్దరు కూర్చొని పూజ చేసుకుంటా బా అనిపిస్తది పూజ చేసినంక మీ మీసార్ సపోర్ట్ చేస్తారా అండి పూజలకి కొంతమంది ఆ కొన్ని ఇంట్రెస్ట్ ఉండకుండా సపోర్ట్ చేయరు కదండి పూజలకి
ఆ లేదండి చేస్తాడు పూజలు ఆ మా సార్ పెద్ద దు అమ్మడు కానీ నేను చేసు కుాంటంటే మాద్ మాత్రం వద్దు అన్నాడు నాతో పాటు కూర్ చుంటడు చేస్ స్తాడు ఏం చెప్పినా చేస్తాడు అఓ ఆ అంత నమ్మడు గాని నేనే ఏం చెప్పినా చేస్తాడు
ఆమ్కు పూజలో కూర్చోడానికి కొంచం మొహమాటం. అసలు రారండి ఎక్కువ అసలు. ఇగ ఆయన అట్ల ఉండడం వల్ల నాకు కూడా అంత సర్లే అని వదిలేస్తానండి.
హ్మ్ ఇప్పుడు మనం దేవున్ని నమ్ముతు న్నం గదండి అన్నీ అదే అయిపోతయి మ్మ్ ఆయన బ్లెస్సింగ్ ఉంటేనే మనకు అంతా మంచి జరుగుతూ పోతుంటది. కాబట్టి కొన్ని కొన్ని అన్నీ చేయాల్సిన అవస లేదు అన్నీ పూజలు చేయాల్సిన అవసరం లేద్ మనకి వీలైన కాడికి చేసు కుంటే
ఆ తప్పనిసరిగా శుక్రవారం ఆదివారం పూజ చేస్తానండి ఈ రోజు ఆ ఈ రోజు కూడా ఆదివారం పూజ చేశానండి మా అంటే ఆయిన ఏమంటారు ఇట్లా పంచలు కట్టుకుని ఇట్లా కూర్చోవాలంటే కొంచెం షై గా ఫీల్ అయి అట్లా రాడు. దేవుడు అంటే ఇంట్రెస్ట్ ఉంటదండి. ఇవాళ కొబ్బరికాయ తీసుకో ఇవాళ తీసు కొచ్చి మరీ కొట్టు అని నాకు చెప్పాడండి. ఇవాళ తెచ్చి కొట్టు దేవుణ్ణి ఇవాళ ఆదివారం అదీదని చెప్పాడండి సరే అని కే అన్నానండి
అదే అదే ఇంట్లో చేస్తాడేమో గాని బయట చేయడానికి కొంచెం మోమాట పడతారేమో అంతే ఇగా మ్మ్ అదే అదే ఓకే అండి ఉంటాను మరి సరే అండి. బాయ్